తుంది ఏంది ఈవిడ ఏమైపెంది అంటున్న
ఏమైంది ఎండ్ అయిపోయిందా నేను డిస్కనెక్ట్ చేయలేదు అది డిస్కన టైపోయింది ఎందుకు డిస్కనెక్ట్ అయిందో నాకు తెలిదు
స్థిరంగా ఒక చోటు
ఆ ఓకే
కదలకు
ఆ కదలను ఉ మీరు ఓలిగా తిం టారా లేకుంటే మీరు ఓలిగా అంటారా లేదంటే పోలి అంటారా
మేము పోలి అంటాం
మీకు పోలి చేసే విధానం తెలుసా
తెలుసు కానీ నేను ఎప్పుడు చేయలేదు చేయాలని కూడా అనుకోవట్లేదు అది నేను చేస్తే ఇంక అందరు హాస్పిటల్ బారీనా పడుతారేమో
ఓకే
మీరు మరి మీరు ఎప్పుడైనా చేసారా
నేను ఒక్కసారి చేసిన్నాను
అ
మొత్తం నేనే చేయలేదు మా అమ్మ హెల్ప్ మా అమ్మ సహాయం తీసుకున్నాను
మీ ఇంటి వాళ్ళకు అవి నచ్చాయ
బాగా నచ్చాయి అప్పుడు నా చెయ్యి కూడా కాలింది నూనే పడి
ఉ
ఇంకా మీరు బట్టలు ఎక్కడ కొనుక్కుంటారు ఉగాదికి
బట్టలు మా స్వగ్రామం దగ్గర ఉన్న ఒక టౌన్ లో కొనుక్కుంటాము మా బట్టలను
ఓకే
లేకపోతే కొన్ని ఆన్లైన్ వెబ్సైటులలో కొంటాము
నేను ఎలాంటి దుస్తులు ధరిస్తారు ఉగాది అప్పుడు
ఎప్పుడూ వేసుకునేలాంటివి ఆ ప్యాంటు కుర్తా ఇ ఇలాంటి దుస్తులే వేసుకుంటాం అలాంటివి నాకు అలవాటు లేదు కనుక నేను వేసుకోలేను
ఒకే నేను ఇంతవరకు ఎప్పుడు పద్దతైన చీరలు కట్టుకోలేదా
ఆహ లేదు లేదు మనకు అవన్నీ నాకు అవన్నీ బరువు అనిపిస్తాయి నాకు అవ్వని చాలా ఎక్కువ అనిపిస్తాయి అందుకే నేను ఎప్పుడు వాటిని తొడుకోను మరి మీరు మీకు ఇష్టమా అవి వాటిని తొడు కోవడం
వాటిని వేసుకోవడం కొంచెం బరువు మీలాగానే కొంచెం బరువుగా అనిపిస్తాయి కానీ వచ్చే దనేవాడు వచ్ సిచ్యుయేషన్ ని బట్టి వేసుకుంటాను అది
సందర్భాన్ని బట్టి
సందర్భాన్ని బట్టి వేసుకుంటాను
ఆహా మరి మీరు బట్టలు ఎక్కడ కొంటారు
మేము కూడా ఇలానే కాకపోతే ఫోన్ లో ఏం చూసి కొన్నము ఆ బయటనే కొనుక్కుంటాము అంగడి
అందుకే మీ బట్టల్ అందుకి అందుకే మీ బట్టలు అన్ని బాగుంటాయి
ఆ ధన్యవాదాలు
ఆ మీ వెల్కమ్
మీరు కళాశ శాలలో కొత్త విషయాలని తెలుసుకోవడానికి ఆసక్తి పొంద ఆసక్తిగా ఉంటారా ఆసక్ తి కలిగి ఉంటారా
నాకు కొత్త విషయాలు తెలుసుకోవాలంటే ఆసక్తిగా ఉండేది కానీ ఇప్పుడు నా కు ఉన్న ఆసక్తి మొత్తం పోయింది ఇప్పుడు చిరాకు వస్తుంది కళాశాలకు వెళ్లాలన్నా వెళ్ళాలన్నా కానీ అది ఎ ఎందుకో తెలియదు ఏం జరిగిందో తెలియదు కానీ కళాశాలకే వెళ్ళకూడదనిపిస్తుంది ఈ మధ్య
అయితే మీకు రీజన్ ఏమంటరు ఆ తె తె తెలిదా మీ ఆ కారణం తెలీదా మీరు ఎందుకు ఆసక్తి చూపించలేకపోతున్నారు అనేసి మీ చుట్టూ ఉన్న పరిసరాలు లేదంటే చుట్టూ ఉన్న మనుషుల వల్ల మీ లోని ఆసక్తి తగ్గిందా
ఛేదించడానికి చాలా ప్రయత్నిస్తున్నాను నేను ఆ కారణం వెతుకుతూ వెతుకుతూ నాలో నేనే పోగొట్టుకుంటున్నాను నాలో నన్ను నేనే పోగొట్టుకుంటున్నాను అది ఎందుకో తెలియట్లే లేదు ఆ కారణాన్ని వెతకడానికి చాలా రోజులు పడుతుంది దానికి కారణం దొరకట్లేదు మీరేమైనా ఆ చిట్కాలు గాని లేదా ఏవైనా సలహాలు ఉంటే చెప్తారా అ కారణాన్ని వెతకడానికి కానీ లేకపోతే ఆ కొత్త విషయాలను ఆసక్తిగా నాకు ముందు అలా అలాంటి ఒక శక్తి గాని లేదా అలాంటి ఒక జిజ్ఞాసగాని ఉండేది ఇప్పుడు పోయి కోల్పో పోయాను. అదే తిరిగి తీసుకురావడానికి ఏమైనా సలహాలు ఉంటే చెప్తారా మీరు?
ఆ మీకు ఆసక్తిని పెంపొందించుకోవాలి అంటే, మీరు ఆ విషయం గురించి వాళ్ళు చర్చించే ముందే, తెలుసుకొని వెళ్తే మంచిది. సో అ అప్ నీకు అలా ముందే దాని గురించి తెలుసుకొనుంటే, అప్పుడు మీరు ఇంకా శ్రద్ధను చూయించి, ఇంకా ఎక్కువ నాలెడ్జ్ నెమంటారు?
జ్ఞానం
జ్ఞానాన్ని పొందడానికి, వేణి చూపిస్తారు. దారిని చూపిస్తారు. చూయించుకుంటారు మీక్
అది నిజం.
అదైతే, నేను ముందు, మునుపటి సమయంలో చేసి చేసాను. అది అలాగే, మీరు చెప్పినట్టే నేను చేసేసాను. కానీ ఇప్పుడు ఎందుకో, ఆ అలవాటును మానుకున్నానో లేక పోతే ఆ అలవాటు పోయిందో తెలియదు. కాని ఇప్పుడు చేయట్లేదు అలాగ. నాకు చాలా బాధ వేస్తుంది నా మీద నా కె
అయితే, ఇంకొక సలహా కూడ అంది నా దగ్గర.
చెప్పండి.
అంటే, మీలా ఆ శ్రద్ధ చూయించి, ఇంకా ఎన్ఎస్డి కంపర్య ఏదొ. ఆ అలా ఉన్న మనుషులతో మీరు, మాట్లాడడానికి ఇంకా వాళ్ళని చూసి వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు మీ లోపల మీకే, ఒక మంచి మోటివేషన్ ఏమంటారు? పెంపొందుతాయి.
ఇ బ్యాట్స్ పెంపొదుతాయి. డ్యూడ్, సరే. మన సంభాషణను కొనసాగిద్దాం. నవ్వు పక్కన
ఓకె
సరే
స సరే. మీరు సాయంత్రం, వేళ బయట ఏమైనా తింటారా నార్మల్గా?
తింటాను అప్పుడప్పుడు. లేదా ఎప్పుడు. లేదా ఎప్పుడు కాదు. ఏమనుకుంటారు మీరు ఈ మూడు అ సో ఆప్షన్ నిమంటంటారు
అప్పుడప్పుడు
అప్పుడప్పుడు అప్పుడు ఆ నిజమే అప్పుడప్పుడు తింటాను
మీరు ఏ రకమైన తినుబండరాలని తి తింటారు
అన్ని రకాలైన అంటే సమోసాలు చిప్సులు బ్రెడ్ జమ్
హ్మ్
అన్నీ ఇలాంటివన్నీ తింటాను
మీరు ఎక్కువ తీపి వస్త తీపి ఇ కరమైన ఏటి స్నాక్స్ తింటాన లేదంటే
నేను రెండు రెండు సమానంగానే తింటాను నాకు రెండు రెండు ముక్కలు లాంటివి ఒక ఒకదాన్ని తిని ఇంకొకదాన్ని తినకకపోతే
ఒకటి పాపం వాటికి బాధ వేస్తుంది కదా అందుకే రెండింటినీ సమానంగా తింటాను
మీరు రెండు కలిపి తిన్నటువంటి
రెండు కలిపి అంటే ఒకేసారి తినను కానీ
ఓకే తిన్నారు
బొరుగులలోకి టీ టీలోకి బొరుగులు వేసుకొని తింటాను అలా కారం తీపి కలిపి తింటాను అది చాలా బాగుంటుంది చాలా రుచికరంగా ఉంటుంది
హ్మ్మ్
మరి మీకు ఎలాంటి చిరుత్తిండ్లు ఇష్టం
నాకు మీరు చెప్పిన వాటిల్లో అన్ని ఇష్టమే అవి కాకుండా అంటే తీపివి ఎక్కువ ఇష్టం న్డ్ పాల్కోవా ఇలాంటివి
నాకు అవంటే ఇష్టం కానీ ఎక్కువ తీపి తింటే నోరంతా చాలా తీయగా ఉంటుంది నా నోరుప్పుడు చేదుగా ఉండాలి ఎందుకంటే నేను చేదు లాంటి దాన్ని కాబట్టి నేను వాటిని అదుప్పులో తింటారు, ఇంకా చెప్పండి నీకు ఎలాంటి చిరు తిండ్లు ఇష్టం చెప్ప, ఏదో చెప్ చెప్తున్నారు నేను మధ్యలో మిమ్మల్ని విరమించా
ఇక్కడా నిప్పటి మసాలా బొరుగులు ఇలాంటివి ఉంటాయండి అవి బాగుంటాయి ఇప్పుడు కాదు కానీ మా స్నేహితులతో తిరిగేటప్పుడు ఇప్పుడు తింటాను
ఓహో నేను అక్కడ ఉన్న బురుగులు ఒకసారి తిన్నాను అనుకుంట రెండు సార్లు తిన్నాను అనుకుంటాను పర్లేదు బానే ఉంటాయి అవి
హ్మ్మ్
ఇంకా ఏదిష్టం చిరుతిండ్లు మీకు
ఏంటండి
సరే అండి మళ్ళీ చేయండి
టైం ఎంత అయింది
పది పదైదు పది యాభై ఐదు సమయం గడిచిపోయినది మీరు తిరిగి ప్రయత్నించండి ఇంకొకసారీ ఇప్పుడే
అర్ధగంట తర్వాత కాల్ చెస్ ఆ మళ్ళీ కాల్లో కలుద్దామండి మీకు సరి అయితే
సరే మాకు మాకు సమ్మతమేనండి
హ్మ్మ్ మాకు సమత్తమేనండి ఇక ఉం టం
ఉండండి ఉండండి